బాబా పాప హలో బుక్ అయమా బిందు ఎప్పుడైంది తే ఏనా థాయ్ హ మరి ఏం
ఉతిగానే మాట్లాడుకు చెప్పుకోవాలి ఏం చెస్తాన ఏ దాన్ని కానీ నేమ్స్ చెప్పుకోవద్దు ఎందుకంటే ఇవి రికార్డ్ చేస్తారు కదా వాళ్ళు నేమ్స్ చెప్పుకోవద్ అని చెప్పిళ్ళు
పేర్లు చెప్పుకోవద్దు ఇంకా ఏం చెప్పుకోదు
పర్సనల్ డీటెయిల్స్ చెప్పద్దు అంతే
పర్సనల్ అంటే ఏముం టది
ఆ నీకు ఇంత ఇల్లు ఎక్కడన్నది ఇల్లు ల్యాండ్ ఎక్కడన్నది నీ పేరు మీద ఏమన్నా
వా పని జనివా నా పేరు మీ ఏం లేదు కానీ నేను స్టడీ చేసింది మార్ మాట్లాడుకున్నాం
ఎ నందతల్ ఏం జైతలు అందరూ
ఏం లేదే కూర్చున్నాం నువ్వేం చేస్తాను నువే ఎం చేస్తాను తిన్నావా తిన్నవా డ్యూటీలో అన్నవా
ఆ కూర్చనా ఉత్తగానే
నవ ఆ ఆపరషన్ అయిందానేే
ఏందీ అయింది అలా తీసుకొతాలు
అవునా అక్కడే ఉంటారా ఇం
వస్తారు ఇంటికే తీసుకొ త్త
ఆహా
ఉ
ఎవరెవరు ఉన్నారు మరి
ఎవరున్నారు మీ మీ అక్క నీ బావ అదే మా ఆడబిడ్డ మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఆయన మా మామయ్య మావోడు ఉన్నారు
ఆ అవునా
అన్న ఎటు పోయిండు
బెటర్ ఐతదా
ఏమైతుందో ఉన్న కళ్ళు పోతాయిగావొచ్చు
హ హ హ నడుస్తాందా ఇప్పుడు వీల్ చైర్ ఉందా
నడతలేదు
నాడస్ అసలే అట్లోనే ఉంటది చె ఆపరేషన్ అని అంటారు కానీ ఏం ఉండా అ ఆ
ఆ
ఉన్న రాళ్లు పోతంది ఇక ఉన్న కాళ్ళు పోయేటట్టు చేసుకున్నారు బాబు ఏం చేస్తాను చిన్నోడు ఆహా డ్యూటీ నీ దగ్గరనే ఉ ఉన్నాడా
ఆ నా తోటే ఉన్నాడు పది రోజులు అయితంది
బాగానే చూసుకుంటానవి
అ సార్ పర్మిషన్ అడిగి తీసుకొస్తా
ఆహ అమౌంట్ మంతగానే చున్నారా పదమూడు ఎంత సింపుల్గా చెప్పినవే
మరి ఒక్కొక్కరు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇస్తారు బయట తకు చాలు
ఏమిటార్ ఉన్న దాంట్నే స్టార్ట్ చేయాలి ఫస్ట్
అయినా బంద్ చేద్దామని చూత్తానా వాడు ఉంటలేవు అంటే ఆ ఎంతైనా ఇంటి కాడున్నది వేరే ఉంటది కదని ఉంటలేడు వాడు ఏడుస్తుండు అరుస్తుండు
అంతే ఇబ్బంది ఐతది
పిల్లలున్నప్పుడు ఎట్లుంటది ఇబ్బందైతది
ఆగం ఆగం అయితాంది కావచ్చి ఉండరాదే అన్న పోడా డ్యూటికి
అదే ఈ కారు అమ్మేద్దాం అనుకుంటానాం ఎవళన్నా తీసుకుంటారటమే అడుగు
ఎందుకు అమె తల్లి ఎందుకు తీసుకున్నారు
తిన్నదరక్క తీసుకున్న మీ ఆయన రెండు నెల్
దంతా కష్టం చేసి తీసుకున్నారు మా మంచిగా దాని మీద రాదాని ఇప్పుడు అన్న పోయ బ అన్న రోజు టన్న రెండు వేలు కొట్టిర్రు వస్తాండు
ఈడ ఏది లేదు ఒక రూపాయి లేదు చేతిల రోజూ కొడతాండు వాళ్ళ వాళ్ళకిత్తా పెట్రోల్ వాళ్ళను మేపుతాండు కూసోబెట్టి
ఆహా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నారని ఇబ్బందై తదే వాళ్ళు లేకపోతే మిగలదా
ఏవోనే వాళ్ళున్నా లేకున్నా కార్ తోటి ఏం డబ్బులు రావే మా ఆ యన్న తోలడు అయినా తోలిన వాళ్ళు ఇయ్యనియ్యరే రోజు ఫోన్ చేసి పైసలు అడుగుతా ఉంటారు కొడతా ఉంటారు ముందుకుల్లోళ్ళి కొనిచ్చిందేమో నేను వాడు
చేసుకుంటాళ్ళు మీ చేతులార రోజుకి రెండు వేలు టార్గెట్ పెట్ చినా అక్కడ ఇయితది కాదు దే
అయితది కానీ మీ అన్న కొట్టలేడు అది సి ఏ పెట్రోల్ బండి సి ఎన్ జి బండి కాదు పెట్రోల్ బండి కాబట్టి నడపలేడు
ఆ
వేస్టు
మరి పెట్రోలే కావాలనే కదా ముందు ఇప్పుడు మీకే లాస్ కాదె ఫస్ట్ ఫైనాన్స్ మీరే గట్
తీసుకురాపో ఆయంత కారు ఉంటే ఏదో
సె
కాదు కదా పైసలు పోతాయి లక్ష యాభైవేలు మళ్ళీ ఇంత ముందుకు చేసినాటే కూడా డ్రైవర్
హ రూమ్ కట్టుకో రూమ్ కిరాయి కట్టుకొని ఇగా అ నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా
ఏమోనే ఏమర్ధమయితేల ఆకలి అయితాంది ఒక్క రూపాయ లెదు ఇంట్లోకి ఒక రూ టూ మంత్స్ రెంట్
ఇప్పుడు వాళ్ళు ఉన్నారనే ఖర్చు అయితాందే ఒక నెల వ చూడు
తకున్న వాళ్ళ ఇంటి కాడ
ఇప్పుడు వాళ్ళు ఉన్నారా అనే ఖర్చు
ఫోన్ చే అట్లాగా కాదు వాళ్ళు ఇంటి కాడ వున్న కూడా రోజు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు డబ్బులు వాళ్ళ ఖర్చుల కాని వాళ్ళు ఏం పని చేత్తండ్రు వాళ్ళు ఏం పని చేయరు ఉన్నాడు కదా కొడుకు అని అడుగుతూనే ఉంట్రు ఈయన ఇస్తానే ఉంటడు ఏం ఏమేతాయి డబ్బులు
ఓ మీక్ మీ కెంత ఉంది ఇప్పుడు ఫైనాన్స్ పోంగ మీకు ఖర్చులు పోంగ కార్ మిగిలేతే చాలు కాదు మే నువ్వు చేసుకోగలుగు
ఆయన ఫైనాన్స్ ఒక్కటే కడితే ఇప్పుడు ఇంటి లోన్ ఏడు వేలుందా మహిళ సంఘం ఐదు వేలుందా అవి అన్నీ ఎవలు కట్టాలే మా మేమే కట్టాలగా వాళ్ళు కడతారా వాళ్ళు కట్టరు మమ్మల్ని ఉరించుకుని తింటా ఉండ్రు ఫోన్ చేసి కట్టుండ్రి కట్టుండ్రి అని అయ్యన్ని ఎట్లు వెళ్తాయి చెప్పు ఇరవై మూడు వేలు అన్ని అయిపోయా బెంజ్ కార్
ఆ అంతలో ఎంత తెచ్చ
ఇవన్ని ఎవరు కడతారు ఆ అమ్ముతే అయిపోతాది ఏవన్న గోల్డ్ అన్న విడిపించుకుంటా గోల్డ్ పె అసలు ఒక్క కిరాయి
వన్ మంత్ కూడా వన్ మంత్ అయితాంది కదా కస్టమర్లు పరిచయం అక్కడే ఉండొచ్చు గా
కిరాయి వ
అన్నా ఉంటాండు మంచిగా పెట్రోల్ బండి అక్కడ మంచిగా నడుస్తు సరే
నీకు రాంగా పొంగ కూడా మంచిగా అవసరం అయితాది కాదల్ల
ఆ
రాంగా పొంగా మంచిగా అవసరమైతే, అన్న అంటాండు బాధ పడుతు తను మంచిగా పెట్రోల్ బండి రోజుకి రెండు వేలు టార్గెట్ పెట్టినా కూడా, ఆ నెలకెంతా ఫైనాన్స్ పోతు, తది ఇంట్లో ఖర్చులు పోతాయి, అని అంటాం
వెస్ట్ అదంతా కాలిన
మరి ఎందుకు తీసుకున్నారు మీకు లాస్ అయితాంది, తక్కువకి అడుగుతరెమో,
తక్కువకేమి అడుగుతలేదు తీసుకున్న దానికంటే యాభై వేలు తక్కువ,
ఆ మరి వేరే నా చిచ్చిన్ చిచ్చేయండి,
నేను ఏం చేతనవ్ నువ్వు ఏడ ఉన్నావు, మీ అమ్మ వాళ్ల ఇంటికా
మా ఇంటి దగ్గరనే ఉన్న అమ్మ ఇక్కడ వచ్చింది.
అవునా మరి ఎటు పోయిండు ఇయాలా దొరణాల అన్న,
కిరాయికి వేలిండు, రోజు బోతు రాయాపిడో నడిపిచుకొన్ని మళ్ళీ రోజుకు రెండు వేలు నా అకౌంట్లు వేసి వస్తాడు, ఇప్పుడు కొంచెం మారిండు తియ్ ఇంటికి వచ్చినాక, నా అకౌంట్ ఎతండు రోజుకు రెండు వేలు, ఆ ఇప్పుడు దేవుణ్ణి చేస్తానం, కా మంగళవారం రండి, రండి మేము ఎల్లమ్మకి చేస్తాం కావచ్చు,
మారని
వచ్చిండనే ఇంటికి బావ
ఇంకా పాప పాలు తాగుతాందా,
తాగుతలేదు బంచేసి, అన్ని బర్రె పాలే బాలేడ తాగుతాం
ఆ ఏం కర్రి చేస్తున్నావ్ మరి ఏం కర్రి చేసినావ్
కర్రీ నా ఎం చేయలే ఇవాళా చట్నీ ఎ చెత్తి పచ్చడి ఉంటే తెచ్చుకున్నాం
మావి అంతే
ఆ
బాబు ఏం తింటాండు మూర్తి జారిదక్కడా ఇప్పుడు తింటాండా అన్నం ఆహా ఏ మదవా ఇంక మరి అ ఆ నువ్ నాగారంలో చెత్తనావ గట్కేశర్లో చేస్తానవా ఏ నాగరా మార్కెట్ కేసర
రాంపల్లి క్రాసు
రాంపల్లె బస్ కెళ్తాన్నవా
ఆ బస్సు కు పోయి బస్ కొత్తా రోజు
ఆ మరి